హలో
బావున్నారా అండి
ఆ బాగున్నామండి చెప్పండి,
బాగున్నారా,
బాగున్నామండి.
కొంచెం గట్టిగా మాట్లాడండి తినలేదా అండి ఇయాలా, తినలేదా ఈరోజు అన్నం గట్టిగా మాట్లాడండి.
ఆ మాట్లాడుతున్నాను కానీడి
అవునండి ఆ మీ మాటలు వినిపిస్తలేవాండి గట్టి గట్టిగా మాట్లాడండి,
హలో
ఆ వినిపిస్తుంది మాట్లాడండి ఆ వినిపిస్తుంది.
ఆ అదే అండి మీకే చెవుకోవట అనుకుంట
లేదు లేదండి మీ మనకి ఈ సిగ్నల్ ప్రాబ్లం కూడా ఉంటది కదా అండి నా చవు చవు ప్రాబ్లం ఏం కాదండి,
ఆహా అవునా అండి ఇంకేం చేస్తున్నారండి తిన్నారా అండి,
ఆ తినమండి పండుగ షాపింగ్ అయిపోయిందా,
ఉగాది పండగానా
ఆ అవునండి ఉగాది వస్తుంది, కదా మరి
ఉగాదికి షాపింగ్ చేయలేము అండీ పైసలు లేవు మా దగ్గర,
అవునా అండి మనం షాపింగ్కిి పోదాం వస్తారా అండి మరి బట్ బట్టలు సెలక్షన్ చేస్తారా,
లేదండి మాకు ఆడలు బట్టలు తెలిదు మాకు
ఆడలు బట్టలే కాదండి మాకు కూడా అన్నయ్యలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు కదా అండి వాళ్ళ, వాళ్లా కూడా కొనాలి కదండి బట్టలు పండక్కి
నాకు షాపింగ్ చేసుకోరాదండి నేను మొత్తం ఆన్లైన్లో కొంటా
అవునా అండి అయితే ఆన్లైన్ లింకుల అయినా నాకు పంపండి నేను కూడా కొనుక్కుంటాం అన్నయ్యలకి మా తమ్ముళకి
సరే అండి మంచిది
తమ్ముడు ఉంటాడుడి మస్తు చదువుతాడుడి ఫుల్ అసలు మా కాలే మా వాళ్ళ కాలేజీ లో ఫస్ట్ ర్యాంక్ అండి వాడు
అవునండి నాకు కూడా ఒక హక్కు ఉంటుందండి ఫుల్ ఫుల్లు మాట్లాడిస్తదండి
అవునండి ఆయన చాలా చదువుకుంటాడు నాకైతే మస్తు సహాయం చేస్తాడుండి మంచి మంచి విషయాలు చెప్తాడు ఇట్లా ఉండొద్దు అట్లు ఉండాలి ఇట్లుండాలని
అట్లా నమ్మొద్దు అట్లా చెప్పి చెప్తే
కాదండి ఆయన నాకు ప్రాణమిిత్రుడు అండి ప్రాణమిత్రుడు కానీ అన్న లాగా చూసుకుంటాడండి చాలా మంచచొడండి ఆయన
ఇప్పుడే తమ్ముడు అన్నారు అప్పుడే అన్నయ్య అంటారు ఏంటండి
అంటే తమ్ముడు అనొచ్చు నను అన్నయ్య అనొచ్చండి ఎందుకంటే ఆయన నాకు వయస్సుతో సంబంధం లేదు ఆయన మిత్ర అంటే మిత్ర బంధం ఉందండి అట్లా మీకు కృష్ణుడు సినిమా కృష్ణుడు సీరియల్ ఆయనకి దోస్తు ఉంటారు చూడండి అట్లనే అనిపిస్తాడండి నాకు మొత్తం సుధామా సుధామా అని మీరు విన్నారా సుధామా కృష్ణుడికి దోస్థానం ఉంటది కదా అట్లనే అనిపిస్తది నాకు ఆయనతో మాట్లాడిన
డబ్బు అయ్యో మ మంచోడు మంచొడు కాదేమో
చాల మంచూడండి
అ
అవును గాని మీరు రామ్ రంజాన్ పండగ చేస్త రంజాన్ గురించి మీకేమైనా తెలుసా అండి
మాకి తెలిదండి
అవునా నాకు తెల్ అండి మా ఫ్రెండ్ మాకు దోస్తు ఉంటది ఆమె మంచిగా మాకు స్వీట్లు తెస్తుంది పాయసం తెస్తుంది అది
అంటే ఇప్పుడు అంటే తెమ్మంటుార ఇండైరెక్ట్గా
ఇన్ డైరెక్ట్ కాని అంటలేం కాగానీ మీరు కూడా ఒకవేళ ఎవరైనా మీ దోస్తులు అంటే మీకు చేస్తే మాకు కూడా పెట్టండి కొంచెం
ఓకే అండి చెప్తాను
అవునా అండి మీకు తెలుగు బాగా వస్తుంది అనుకుంటే కదండి మంచిగా మట్ మాట్లాడుతునారు
ఫస్ట్ టైం వచ్చండి మాకు
అవునండి మంచిగా మాట్లాడుతున్నారు అసలు చాలా మీరు ఎక్కడ మీరు మంచిగా ఇక్కడ చిన్నప్పటి నుంచి తెలుగు చదువుకున్నార అనుకుంటా కదా మంచిగా
మాది తెలుగు మీడియం అండి ఇంగ్లీష్ రాదు మా
అవునా ఇంగ మీకు హరితాహారం తెలుసా అండి హరితాహారం అంటే
పచ్చదనం పచ్చదనం గురించి కదా మాకు తెలీదండి
అవునండి అయితే మా ఇంటికాడ చెట్ల ప్రోగ్రామ్ పెట్టి రండి చెట్లు పెంచాలి పుట్టినరోజుకి ఒక చెట్టు పెంచాలంట మీరు కూడా అట్లా చెయ్యండి మంచి మంచి పనులు
మేము మంచి పనులు చేయమండి ఎప్పుడడు మానేసం మంచి పనులు చేసి
అట్లా మాట్లాడొద్దండి మంచిగా మాట్లాడండి కదండి
ఎందుకండి
అట్లా మా మాట్లాడొద్దండి కొంచెం మంచి అందరికి మంచి నేర్పియాలి కదండి ఇప్పుడు మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామ అండి అందులో చెట్లు పెంచమని చెత్త ఎక్కడ పడితే అక్కడ ఉంటది అది తీసి మంచిగా పక్కకు పె పక్కకు పెడితే ఆయన వచ్చి తీసుకపోతాడు కదా
మీరే వస్తారా తీసుకపోవడానికి
హ కాదండి నేనే ఏం ఊకానండి నేను చదువుకుంటున్నా అండి. పరీక్షలు అవును నాకొక పరీక్ష ఉంది దానికి మీకు ఏమైనా తెలిస్తే సహాయం చేయగలుగుతరా?
మేమంతా చదువుకోలేమండి.
అవునా అయితే మీకు మీరు చదువుకోలే అంటురు కదా, నేను రోజు మీకు పాఠాలు నేర్పిస్తా అండి నేను మాట్లాడుతూ ఉంట క దా మీరు నా దగ్గర నేర్చుకోండి కొంచెం.
రోజంటే కష్టమండి పనులు ఉంటే మాకు
అవునా రో ఏం పనులు చేసారండి రోజు మళ్ళ?
అంటే కూలి పనికి పోతం మేము.
మీరు కూలి పని పోతున్నారు కదా! చాలా మంచి పని చేస్తున్నరండి.
అవునా అండి థ్యాంక్ యూ అండీ.
ఆగండి మీరూ ఇ మీకి మీకు విషయం తెలుసా అండి!
చెప్పండి
కరె మీ దగ్గర కరెంటూ మంచిగ దొ కరెంట్ వొస్తుందా అండి మంచిగ రోజు బా రోజు రోజు
ఉంటది ఉంటది.
అవునా అయితే మీకు కరెంట్ తోటి మేము కరెంట్ తో కరెంట్ తో వంటలు కూడ చేస్తామండి. కరెంట్ పొయ్యిలని ఇప్పుడు రోజు వస్తున్నాయి కదా ఈ
కాదండి ఇప్పుడు జీరో బిల్ జీరో బిల్ పడు తుంది అట్ల వంటలు చేస్తే జీరో బిల్ కన్నా ఎక్కువ వాడతే ఎట్లా అండి క
మేము అందుకే అండి చూస్ కొని రీడింగ్స్ మాకు చదువు వచ్చు కదండి, రీడింగ్స్ చూసుకుంటమండి రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ మే ము కాల్చామండి రోజు అంటే నెలవారీ ఎంత జరుగుతుందో చూసుకుంటం
కున్నారండి మీరు?
మేము ఇప్పుడు మీకు అట్లా అట్ల చెప్పపోద్దండి ఇంగో నేను మాత్రం బి ఇప్పుడు బి నిక్ ఫైన్లియర్ అండి చదువుకుంటున్నా, ఎగ్జామ్ ఉంది నాకు ఏమైనా తెలిస్తే మీకు చెప్తరేమో అనుకున్న నేను
అవునా అండి నాకు తెలియదండి నేను టెన్త్ దాకనే చదువుకున్న అండి.
మీరు టెన్త్ చదువుకున్నారు కదా మరి మీకు తెలుగు, ఇంగ్లీష్ అన్ని సబ్జెక్టులు ఉండే ఉంటాయి కదా అండి! ఏమేం సబ్ బ్జెక్ట్స్ ఉంటాయండి?
మాకు ఆంగ్లం ఉంటుండే అండి ఆంగ్లము, తెలుగు, హిందీ ఆ గణిత శాస్త్రము
త్రం అంటే నాకు చాలా ఇష్టం అండి మా ఫ్రెండ్ ఒక ఆయన రోజు చెప్తడండి గణితం నేర్చుకో గణి తం నేర్చుకో అనీ
అవునా అండి నేర్చుకోవాలండి గణితం అందరు నేర్చుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఉన్న విలువలు బా వుంటాయి మంచిగ వస్తాయి, మంచిగ ఉంటాయి అందరు ఉపయోగపడ
హ్మ్ హు అయ్ మీకు ఆ హాఁ అయితే మాకు ఒక మాస్టర్ చెప్తడండి చాల బాగ చెప్తడండి. మాకు ఫిజిక్స్ కూడ ఒక సబ్జెక్ట్ ఉంటందండి ఇంటర్ లో, తలకాయ నొప్పి పనండి పొ ద్దునే లేప్తరు చదువుకో చదువుకో అంటారంండి మాక్
ఫిజిక్స్ అంటే ఏంటండి?
అంటే సేమ్ గణిత శాస్త్రం లెక్కనే ఒకటి ఉంటదండి. గణిత శాస్త్రం లెక్కనే,
అదే అండి విజ్ఞాన శాస్త్రం అదే కదా!
ఆ వి జ్ఞాన శాస్త్రమో ఏ శాస్త్రమో నాకు కూడా తెలవదండి కానీ ఫిజిక్స్ అంటారని తెలుసు ఫిజిక్స్ సైంటిస్ట్ అయితే మాత్రం లక్షల్లో జీతాలు ఉంటాయంటండి
అఐదమండి మేము చదువు కొలేము కాబట్టి మేము గాలేమండి మీరన్న అవ్వండి కొంచెం
ఆ నేను చదువుకు ద అండి మా నాకు నాకు దోస్తు ఉన్నాడు కదా ఆయన చదువుకో చదువుకో అంటాడు కదా ఆయన కోసమైనా నేను మంచిగా చదువు కని ఆయనకి లక్ష లక్షలు నేను జీతాలు ఇయ్యాలండి ఇప్పుడు సంపాదిస్తా
పాపం ఆయన సంపాదిస్తలేడా పాపం
ఆయన కూలి పనికిపోతా అని అన్నాడండి లాస్ట్ పోయిన సంవత్సరం మరి ఇప్పుడు ఏం చేస్తుండో తెల్వదు నాకు ఇప్పుడా
పాపం ఆయనకి ఏం కష్టాలు వచ్చినయో ఎవరికి తెలుసు
అవునా అయితే మీరు మీకు ఈ విషయం తెలుసా అండి ఈ నెలా ఆఖరికి మాకు కాలేజ్లా పండగ ఉంది అయితే అక్కడికి షాపింగ్ కి మీరు రండి మా కాలేజ్ కి ఫుల్ సూ పర్ జరుగుతుందండి అక్కడ
అవునా అండి ఎక్కడండి మీ కాలేజీ
మా కాలేజ్ హైదరాబాద్ లో ఒక దగ్గర ఉంటదండి మీకు చెప్తా అండి మీకు వస్తా అన్నప్పుడు అక్కడ చెప్పండి నేను తీసుకెళ్తాం మీ కాలేజ్ మా కాలేజ్ కి చాలా బాగుంటదండి టెక్నికల్ అంటారు నాన్ టెక్నికల్ అంటారు గేమ్స్ పెడతారు మీకు ఆటలు ఆడొచ్చా అండి
రావండి మా మా మాతోటి ఒకళ్ళు ఆడుకుంటారండి మాతో
మా ఇంటి కాడ గోలిలాట గోలిలాట తొక్కుడు బిల్ళ ఆట ఆడ
ఏ గట్ల గ గ గభ అవ మాకు గట్ల
మీకేమో చ్చో చెప్పండి మరి నేను నేర్చుకుంటా మీ దగ్గర
నాకేమి రాధండి చెప్ చెప్తున్నాను కదండీ నేను చదువుకోలేను పదో తరగతి తరగతి వరకే చదువుకున్నాను మా ఇంట్లో పరిస్థితులు బాలేక నా దోస్తులు మంచోళ్ళండి
అవునా నా ఒక దోస్త్ ఉంటదండి ఒక ఆ ఒక ఆమె అసలు ఆమెక్ గయ్యాలి గంపండి ఆమె కుళ్ళుకుని చచ్చిపోతదండి నాకు ఎక్కువ మార్కులు వస్తే
అవునండి మాకు కూడా ఒక అక్కుంటుందండి గయ్యాల గంపండి
అవునా మీకు బాగు మీకు గయ్యాలి గంప అక్క ఉన్నది నాకేమో గయ్యాలి గంప ఫ్రెండ్ ఉన్నాడండి స్నేహ స్నేహితుడు
అవునండి ఇక పోనండి అట్లా జీవితాల్లోకి ఎట్లా వస్తా ఉంటారు
అవునుగాని మీరు నడుచుకుంట స్కూల్ కి పోయేదా మరి ఎట్లా పోయేదండి మీరు అప్పుడు బడి కి పోయిటఅప్పుడు
చెప్పాలంటే అన్ని చెరువులు దాటుకుంటా అట్లా పోవాలండి మస్తు బా మస్తు బాధే బా అంటే మ మస్తు కష్టమైతుండు పోవడానికి అడవిలల్లో ఉంటుండే మా ఇల్లు
అవుహా అవునా అయితే మీకు స మీరు రోజు ఈ పని చేయండి రోజు చెట్లు పెంచమని చెప్పండి మీ ఇంటి పక్కన వాళ్ళకి మంచిగా ఎండకి ఎండకాలం వస్తుంది కదాండి చెట్ల కింద కూర్చోమని చెప్పండి పెంచి చెట్లని
అవునవును కాబట్టి మామి మామిడి కాకాయ మామిడికాయల చెట్లు పెంచితే మంచిగా ఉంటాయి మామిడి పండ్లు వస్తయి
ఆ మామిడికాయ చెట్టు పెట్టండి మీరు ఇంకా నాలుగు సంవత్సరాలల్లో మీకంటే పెద్దగా అయితదండి మా మామిడి కాయ చెట్టు
నీళ్ పోయి
మామిడికాయ చెట్టుకి మామిడికాయలే పూ తయి అం అండి మాకేమో మా ఇంటికాడ ఒక ఆమె జాంకాయలు పూతాయని అన్నదండి
మా అక్క లెక్కనే ఉందండి సేమ్ అట్లా అట్ అట్లే మాట్లాడతాం మా అక్క కూడా అవునండి
అవునా కానీ మీ అక్కయ్య చాలా మంచిది అనిపిస్తుంది మీరే ఇంత మంచి వాళ్ళ అంటే మీ అక్కయ ఎంత మంచి దో అర్ధం అయితుందిలేండి
చెప్పినా కద గయాలి గంప అని ఏం మంచిగవుంటంది చెప్పండి మీరు
అవునా అవును గాని మీకు కరెంట్ బిల్లు ఎట్లా వస్తుందండి మంచి వస్తుందా మరి
కరెంట్ బిల్ జీరో బిల్ వస్తుందండి ఎందుకోసం ఏం కట్టుకుంటలేం మేము మేముకూడ తక్కువ వాడతాం మాది కూలపెంకి ఇళ్లండి
మంచిదే కదండి జీరో బిల్ వస్తే కరెంట్ సేవ్ అవుతది మీరు మంచిగా పైసలు సేవ్ చేసుకుంట కుంటున్నారు మంచిగా
ఆ అంతే అండి ఇక ఇంకా అండి చెప్పండి మీరే
సరేండి మరి
సరే అండి